బాగున్నారండి
మీరు బాగున్నారండి
బాగున్నావ అండి ఏం చేస్తున్నారు తిన్నారా
అమ్మ ఎప్పుడే తినేసి కూర్చున్నామండి మీరు తిన్నారా
తిన్నామండి ఏం చేసిరండి ఉదయం
బొండాలు తిన్నాంమండి
బొండాలు తిన్నార
పిల్లలు హల్ డేస్ కదా ఇవాళ అడిగిన చేయాలి కద ఇక
అవునండి పిల్లలందరు బాగున్నారా
చూడండి మీ పిల్లలు బాగున్నారా
అందరు బాగున్నారండి మీ అత్తమామ
ఆ ఆ మంచుకున్నారంటడి అంద అత్తమ్మ వాళ్ళ అందరు బాగున్నారు డి మీరు ఎట్లున్నారా అండి
మంచిన ఉన్నామండి అంత బాగున్నా మేము ఆ ఊరికొ వచ్చామండి ఊర్లో ఉన్నాం
అంతేనా
అవునండి ఊర్లో పెళ్లిి ఉండే పెళ్లిి కూచ్చాం అన్నమాట
పెళ్ళికి వచ్చరా ఇక అందరుూ ఉంటారు కదండి ఇక పెళ్ళిళ్ళ ఫంక్షన్లున్న ఒక
అవునండి మీర ఏందండి కాల్ చేయట్లేదు అసలు
ఎక్కడండి మేము కూడా ఇక్కడ ఊర్లోకి వచ్చామండి మామ వాళ్ళ పాపది కోడలిది మా కోడలిది పెళ్ళి ఉందండి వచ్చాము
అట్లానా
ఆ బాబాయ్ వాళ్ళ మంచి చేసాంమండి ఇక్కడ బాగుంటుంది ఇక విలేజ్ లో పెళ్ళి అంటే
అవునండి చాన బాగా చేస్తా స్తారండి అన్ని పద్ధతులు చాలా బాగుంటాయిడి
మాట అడి అలు చాలా రోజుల తర్వాత ఇట్లా చూడడం అంటే ఈ పెళ్లిి ఇట్లా చూడడం
అవునండి వారం రోజల ముందు నుంచే స్టార్ట్ చేస్తారు కదండి
పరులు చేయండి మొత్తం ఇగా
అవునండి అదే అండి ఇంకోటి పసుపు కొట్టడము మామిడాాకులు కట్టడంం తోరనాాలు కట్టడంము
అవునండి చాలా బాగా అనిపిించిందిండి అసలు అది మన దగ్గర పట్టణంలో చూసి చూసి చాలా విసుగులాగా కనిపించింది కానీ ఈసారి చాలా రోజుల తర్వాత ఈ పల్ ఒక పద్ధతి సాంప్రదాయ చూడడం చాలా జోదైందని చూడడం
మనకు కూడా తెలుసుకుంటే మంచిగా ఉంటుంది కదండి
ఉమ్ ఉమ్మ్
ఆ ఇప్పుడు ఇప్పుడు పట్నంలో అంటే అవునండి పట్నంలోనేమో అంత ఆ ఇప్పుడు మోడర్న్ గా చేస్తురు కద నన్ను అంతా
ఆ హా ఇప్పుడు పట్టణం పెస్తే కూడా అందరు రహా పిలుస్తారు రదా అందరు ఆ అద ఊర అరయితే ని అందరు మనం ఆడపోతే అందర అక్కన ఉం
ఆ అందరితో మాట్లాడచ్చు చాలా పద్ధతులు సాప దాయాలు ఉంటాయి పెద్ద మనుషులు ఉంటారు అమ్మమ్మలు నాయనమ్మలు తాతమ్మలు
వీళ్ళ ద్వారా మన మంచి చెడు కూడా నేర్చు
అవునండి
ఆ బాగుంటది ఒకటే సరే అందర ఇగ పిల్లలందరి కలిసి ఉండడానికే ఖచ్చిత గా ఇప్పుడు ఈ సవ్ వేసేశాలనే పెట్టుకుంటారు ఫంక్షన్స్
అంతేనా అండి అదే పసుపు కొడతారు నలుగుల అన్ని పెడతారు కదండి
ఆ అవునండి అవును అవును ఆ ముత్తయిదులందరూ కలిసి ముత్తయిదులందరూ కలిసి పెట్టడము ఆ పందిరేయడం పందిరు మంచిగా అనిపిస్తుంది మన దగ్గరనేమో అంత రెడీమిటెడ్ చేసు
అవును వే క మంచిగా పందిరేసి అవునండి ఏం అరటి బి ఆకులు పెడతారు
ఆ
మన్
చాలా బాగా అనిపచ్చిందిండి అసలు వీటి చూసిటే ఆ పెడతారండి ఎందుకు చాలా మంది ఆంధ్రప్రదేశ్ లో పడవాళ్ళమ ఆడవాళ్ళే పాటలు పాడతారండి చాలా
అవునా అండి మంచిగా చాలా మంచిగా ఉంట
చేస్తారు
చానా పెద్ద పెద్ద మనుషులు డ్యాన్సులు చేస్తారు కదండి
ఆ హా పెద్ద మనుషులు తాతలు ముతాతలు ఆ అవ్వలు అందరు కలిసి పాటలు పాడుకుంట డ్యాన్స్ చేస్తారండి ఇది పెద్ద చిన్నని తేడా ఉండదండి వాళ్ళు ఉన్నదని ఆ వీళ్లు ముందుగా అట్లే ఏం ఉండదు
అందరు చానా సంతోషంగా ఉంటారు
ఇది వేరే అని అట్లా వేరేదని చూడరు వాళ్ళు వీళ్ళని చు
ఇలా అంటి అవును బేధాభిప్రాయాలు ఏముండదండి పెళ్లి అంటే చాలా సంబరంగా చేసుకుంటారు పెళ్లి
ఇప్పుడు మన మా దగ్గర ఇక్కడ పట్టణంలో ఇట్లా భేదం చూపిస్తారు కానీ అక్కడ అట్లా ఏమి ఉండదండి
అవునండి మంచి ఉంటయి ఆ ఎన్ని షరండి
ఆ కోసినమంటే ఆ హా ప్రధాన మనకి దానికి ఇష్టం మూడుగా కోసినామ్ అంటే పెళ్ళికి ఐదుగా
అంతేనా అండి
అట్ సారి మొత్తము ఒకటే ఊరండి వ అది అబ్బాయి అమ్మాయి హ్మ్మ్ చాలా మంది వచ్చారు మంచి మంచిగాయిందండి చాలా మంచిగా అయింది ఆహా ముందు తరంలో మన పిల్లలు కూడా అలాగే చేయాలని అనిపిస్తుందిండి ఆ అందరు చూస్తు తే అసలు కళ్ళ సంబరం పంపిస్తున్నది ఆ చూట్టలు అందరు కలుస్తారండి చిన్నప్పుడు ఫ్రెండ్ అందర కూడా ఉంటారు ఇక్కడ హాలద వేసవికాలంలో ఆడుకుంటాం చిన్నగా ఉన్న అప్పుడు వాళ్ళందరూ కూడా కలుస్తారు సలా మంచిగా అనిపిస్తుంది ఆ బావులు ఆ చెట్లు
హ్మ్మ్ పొలాలు మంచి ప్రకృతిని ఆస్వాదించచ్చండి ఈత చెట్టు
ఆ ఆస్వాదించుకోవచ్చు ఆహ్
తాటి చెట్లు అవునండి ముంజలు కళ్ళు అంతా బాగు
అక్కడైతే అన్నమ్ ఎవ్వరు ఎక్కడైతే ఎవ్వరు ఏమనరండి ఏడ తెంచుకొచ్చుకని తిన్నా కూడా
ఆ జామకాయలు మాడికాయలు మాడి తోటలు కూడా ఉంటాయి కదండి కంది తోట
ఆ తోట ఉంటది కూరగాయల తోట కూడా ఈ ఆక్కురా కూడా మంచిగా దొరుకుతంటయి అక్కడ అక్కడక్కడికి తెంచుకని
పట్టలు కూడా ఉంటాయండి అవునండి
బాగుంటంది అసలు ఆ టేస్ట్ ఏ ఆ రుచే వేరుంటదండి మనం ఇక్కడ ఇంత మస సాలాలు చాలా వేసినా తీ కూడా రుచితో ఉండదు కానీ వాడు ఉత్తిగా కారం అట్టేస్తేనే మంచి టేస్ట్
అంతేనండి అది సీతాఫలం కాయలు చెట్లు కూడా ఉంటయి ఇంకేంటిది వేరు సేనగలండి అప్పటికప్పుడు దంచు కొని తాటాకుల మధ్యలో కాల్చి తినోచ్చండి కాల్చుకొని అవునండి
ఉమ్ ఇవన్నీ మనకి ఇడ దొరకదండి ఊర్లో ఇట్లా పక్క
అవును అవునండి ఇంకోటి ఈతలు కొడుతురండి పిల్లలు
ఆ ఈతలు కొడతారు బావిలల్లో కంపొల్సరీ ఈతలు కొడుతార్
ఉమ్ వేసవి సెలవలు ఎండాకాలం కదండీ
ఆ చదుతు నా తెలిసి మన ముందు తరంలో అయితే ఇక్కడికి వచ్చు మంచిగా అనిపిస్తుంది అంటే మన ఫ్యూచర్ లో కొంచెం ఈ వయస్సు పెద్దగా అనిపిస్తే ఈడుంటూనే ప్రశాంతంగా ఉంటాం
అవునండి ఊర్లల్లో ఉన్న ప్రశాంతత సిటీలో ఉండదండి అందరు మందలిస్తారు అందరు వర్స
ఆ వుంటారు ఆ ఆ ప్రేమ ఆప్యాయత ఇడ మనకు దొరకదండి ఈ పల్లెటూ పట్టణంలో దొరకదు
అవునండి చాలా బాగుంటారు అందరు
ఏ ఒక్కటి ఎవరైనా కూడా అందరు ఊరుకొస్తారండి ఊర్ళకి
అవునండి మంచైనా చెడైనా అందరు ఒక దగ్గరే ఉంటారు
స్త మళ్ళా అప్పటి రోజులు వస్తే బాగుండూ అని చెప్పేసి అ
అవునండి మంచిగా ఉంటది మరి అయిపోయిందా అండి అప్పగింతలు అయిపోయాయా
పెళ్ళిలో కాలే అండి ఇంక రెండు మూడు రోజులు పడుతద అంట ఇక అబ్బాయి వాళ్ళు మన తగ్గర రారు మనం అటుపోవాల గదే గా
అం అమ్మాయి అక్కడ ఉందా ఇక్కడ ఉందా అండి
ఆ అమ్మాయి అక్కడనే ఉంది ఆ అక్కన్నే అక్కన్నే ఉంది
సరే ఈరోజు తీసుకొస్తార రేపు తీసుకొస్తరా
రేపు తీసుకొస్తామండి రేపు తీసుకొచ్చినప్పుడు ఇది సాంప్రదాయ ప్రకారంగా అన్ని చేస్తాను పిండి వంటలు అవన్నీ చేయాలి కదా ఆహ్ ఇవన్నీ చేస్తున్నామండి ఇక తీసుకెళ్ళి ఇక
అంతేనా ఉమ్ చాలా పనులు ఉన్నాయట్టుందే కదండి సందడి సందడి ఉన్నాలే
ఈ కాలంలో మెరుగులు పెడతా
ఆ వెళ్ళినామండి మేము కూడా వెళ్ళినమూ
ఉమ్ అంటే ఎవరు ఎవరు సైడ్ అండి
అంటే మా పిన్ని ఆ మా సైడ్ అండి మా పిన్ని వాళ్ళ కూతురు పెళ్ళి అయింది
అంతేనా అండి ఆహా ఎక్కడ అండి అంటే ఊర్లోనా పట్టణంలోనా
ఆ మంచిగా జరిగిందన్నా అంత ఇగ ఎట్లా ఉంటాడంట అంతా ఆర్డినరీ లాగా మొత్తం
అదేలండి ఆర్డి
మొత్తం ఆర్టిఫిసియల్ లా ఉంటాది కదా అంతా ఆ ఫ్లవర్స్ కూడా ఒరిజినల్ కాదండి అవి కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్ యే తర్వాత డెకరేషన్ మొత్తం అవునండి ఇది మళ పల్లెటూరులో కాక చేసినట్ ఇంటి ముందర కదండి
అదన్న అన్ని లక్షలు పెట్టి అన్నీ బాధ అనిపిస్తాయిండి పైసలు అన్నీ
వివిధ అవునండి పట్నంలో చేసిరు కా బట్టి ఊరి నుంచి చాలా మంది రాలేదండి అంత దూరంలో అడ్రస్ తెలియక రాలేదండి అదే పల్లెటూరులో అయితే అందరు వచ్చే వాళ్ళు
ఆ చాలా మంది ఆ పఠనం మనం ఏడు ఉంటాము అంటే చాలా దారిదే తేలేదు
అవునండి అందరు గొప్పలకు గోప్పలకు పోయి అక్కడ సిటీలో చేయాలి అనుకుంటురు గాని అని పల్లెటూరు వాళ్ళకి దారి తెలియక అంటే అక్కడ కల్చర్ వేరు ఇక్కడ మేయి ఉంటాం అని కూడా చాలా మంది ఫీల్ అయ్యి కూడా రావట్లేదండి
అక్కడ మనం ఉంటామా మనం చేస్తామా ఎవరేమో అనుకుంటారో అ అట్లని కూడా బాధపడి రారు చాలా మంది అంత మంచిగా చేస్తారు కదా అయిన మన మనవోళ్ళు కూడా చాలా తట్టి తీసేసినట్టు చేస్తారండి అది బాధ అనిపిస్తది
అంటే కొంతమంది అట్లా చేస్తేర్ కాని అందరు చేస్తారండి
ఎక్కవాలు ఎక్కువాలని చూసి కూడా కొంచెం మొహమాటపడి చాలా చాలా మంది రారు
ఆ అదే అండి
సొంతమోలు అనుకోని పెళ్ళిలకు పోతాం కదా సొంత అక్క చెల్లలు సొంత అన్నదమ్ములు కూడా రారు
అవును పిలవరు పట్టించు కోరు వెళ్ళిన కూడా ఇప్పుడు అంతా డబ్బు డబ్బు డబ్బు
ఆ డబ్బుకున్నంత విలువ మనుషులకి
అవునండి అట్లా అయితే ఇక పోయినాము హాయి్ బాయ్ అన్నం చేసిరి ప్లేట్స్ ప్లేట్స్ మనకి ఇక్కడ ఊర్లా ఇస్తారాకులు తింటాం కదండి వెయ్యి రూపాయలు అండి ప్లేట్ ఒక ప్లేట్ వెయ్యండి పోయినాము ఆ చికెన్ బిర్యానీ చేసిర్రు మటన్ చేసిర్రు తిన్నాము వచ్చినాము అండి ఇప్పుడు మన మ మన ఐస్ మన ఇళ్లలో కూర్చొని హాయిగా మామిడి తోరణాలు పందిరి ఏసీ కింద ఇస్తరాకుల తిన్నంత ఉంటది కదండీ
ఉంటది అండి అరిటాకులు వాసన తోటి భోజనము మటను అవన్నీ కూరలు చాలా బాగుంటది ఆ ప్రేమతోోటి పెట్టింది వేరుంటుందండి మనం ఎన్నన్నీ లక్షలు పెట్టినా కూడి
దొరకదండి మళ్ళీ ఎప్పుడు వస్తారండి మీరు సిటీకి
ఆ వస్తామండి మళ్ళీ మేము ఒక పది రోజుల అలా ఉండి
అవునా ఆహా ఇక్కడక్కడ పనులు అయిపోయాక వస్తారు
ఆ పిల్లలు ఆల్రెడీ ఆ ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయారు పిల్లలుగా ఆ వాళ్ళు వెళ్లిపోయారు మేమే ఒక వారం ఉండి ఇగా వాతావరణానికి ఉండాలనిపిస్తుంది ఆ ఏమన్నా ఏ ఏమన్నా కానీ పనులన్నీ ఇగ తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి ప్పేశి ఉన్నాం ఆన్
ఆహా సరే మేడం ఇంకా అంతేనా అండి సరే అండి మాట్లాడినా అందుకు చాల థాంక్స్ అండి ఓకేనండి ఆ ఉంటామండి మరి ఆ